హలో హలో ఏం చేస్తున్నరండి ఆ వినిపిస్తుంది
ఏం జేస్తున్నారు
ఏం లేదండి మీరేం జేస్తుండ్రు
నేను వట్టిగనే గూర్చున్నా
తిన్నరా
తిన్న
ఏం వండుకున్నారు
పప్పు ఏసుకున్నా
ఉమ్ హు సినిమాలు జుత్తరా అండి మేము గగడా పప్పే అండి
అప్పెండ్ డౌన్
ఉమ్
ఏ పప్పు
కంది పప్పు
మాది చిక్కుడు పప్పు
అవునా అది ఎట్లా జేత్తరు
అ చికుడు గింజాలు ఎండిపోయిన తర్వాత చిక్కుడు గింజాలని వేయించాలి
మ్మ్
వేచి ఈశ్వరావుత ఉంటది కదా సల్లారిన తర్వాత ఇస్రదలా పోసి ఇస్ర అలే
హ్మ్
ఇసరుతో పట్టు పోతది
హ్మ్
పొంగనే అంత చేరగాలే
హ్మ్
సరుగుదు తెల్లగై తదిపాప్పు
మ్మ్
దానికి కొంచెం నూనె పసుపు రాసి స్టోర్ చేస్ కోవాలి
ఎందు పెట్టుకో నా లేకపోతే డైరెక్ట్ డబుల్ పెట్టుకోవచ్చ
ఉంటే అది ఒక రోజుంట పెట్టుకొని మంచిగా డబ్బలా స్టోర్ చేసుకోవాలి
మ్మ్
అట్లయితే నిల్వ ఉంటది అది అది పురుగు కూడా రాదు సంవత్సరం వున్నా మీర ఎప్పుడు వాడలేదా అది మీర ఎప్పుడు వాడలేదా
హ్మ్ వాడలేదండి
లేదా
మేము చిక్కులు ఇట్లా గుడలు వేసుకుంటాం తెలంగాణ స్పెక్
ఆహా
మీకా అప్పానేది ఎప్పుడ వేసుకోడి తెలుసుగా మీకు
చిక్కడు కూడా మంచిగా ఉంటాయి
మస్తు ఉంటాయి టేస్ట్ ఉంటాయి ఎ కూడాల ఫేమస్ మాకు
మ్మ్
హ్మ్
అ నానా వేయావలే
నైట్ నాన పోసుకొని పోద్దుగాల ఉడక పెట్టుకుంటూ ఉరికితే లేకపోతే కొ రండు విజులు పెట్టుకున్నా ఏం కాదు తర్వాత మన నుంచి ఉల్లిపాయలు ఎల్లిపాయలు కలి మకు మంచిగా తీసుకొని గోడిచ్చుకొని కారం ఉప్పు వేసుకొని తింటే మస్తుంటాయి ఆ
మంచి టేస్ట్ ఉంటే
హ్మ్ టేస్టీ టేస్టీ హెల్దీ హెల్దీ ప్రోటీను అని వతాయి
పప్పులు నాన పెట్టుకోవాలి
మ్మ్
ఒక గంట సేపు నానిన తర్వాత కుక్కర్ లో పెట్టాలి కుక్కర్ లో పెడితే ఐదు విజిలు రావాలి నేమతే ఉడుకాదు ఇది తొందరగా మ్మ్
మ్మ్
వచ్చిన తర్వాత మెత్తగయిన తర్వాత లూజ్ చేసి కొంచెం అసలు ఇంత రాత్రి అప్పుడు బయటికి రావాలి
ఉమ్మ్
మంచి టేస్ట్ ఉంటుంది ఎల్లిపాయ జీలకర్ర
ఊమ్మ్
పచ్చిమిర్చి చేేసుకునే వాళ్ళు తినే వాళ్ళు పచ్చిమిర్చి వేసుకుంటారు లేపోతే మిర్చి పౌడర్
అంతే
లాగ చేసుకోవచ్చు కారపప్పు లాగ చేసుకోవచ్చు
అవును
పలసకానే మంచి టేస్ట్ ఉన్నది వాళ్ళ
ఆ
మస్త టేస్ట్ ఉన్నది
అవునండి మస్తు మస్తు టేస్ట్ ఉంటది గుడాల అయితే మస్తు టేస్ట్ ఉంటాయి
ఉమ్మ్ బబ్బరగుడాల్ వేసుకుంటారా మీరు
ఆ
బబ్బెరగుడాలు
బొబ్బర గుడాలు వేసుకుంటాం చిక్కుడుగూడాలు వేసుకుంటాం కుంటాము మన ఏమంటారు శనగలు పెసలు ఇగ అన్ని రకాలు ట్రై చేస్తాం మ్మ్
ఏమైంది
మక్కలు కూడా
ఆ అవయితే పోటు మక్కలు భాలే ఉంటాయి ఆ పోటు మక్కలు మీదికి ఏది రాదు ఇంకా
మార్కెట్ లో దొరుకుతున్నాయి కదా ఇప్పుడు అట్లా
ఆ మాకు షాప్ లో దొరుకుతాయి అంటే అది ఎప్పుడు దొరుకుతందింటే అది మన అది ఇప్పుడు మనం మ తెలంగాణలో ఎల్లమ్మ ని పెట్టుకుంటాం అప్పుడు దొరుకుతాయి ఇప్పుడు జనవరి ఫిబ్రవరి అప్పుడు వెళ్ళమని పెట్టుకుంటాం అన్నట్టు దేవునికి గుడాలు వేసుకుంటాం
శివరాత్రి పొద్దు
ఆ ఈ ఈ ఈ యొక్క నెల రెండు నెల దొరుకుతాయి తర్వాత కొంచెం తక్కువ అప్పుడైతే కఖచ్చితంగా దొరుకుతాయి వా
ఆ అణువులను గుడాలు అణువులను ఇవి కలిపి వేసుకోవాలే
మ్మ్ మీరు వేసుకుంట్రా
ఆ వేసుకుంటాం తింటాం కొందరు ఇంలల్లో కూడా మక్కర్లు పోటు పెట్టుకుంటారు
అవును అవును ఇంకా
పచ్చని వొళ దొరుకుతాయి మీకు పచ్చకాయ అనపకాయ
మార్కెట్లో దొరుకుతుదండి
అది గూడ మలుసుకోని అట్ల అది గుడాలన్నీ వేసుకోవచ్చు లేపోతే పప్పు అది కూర గూడ వండు పోచ్చదండి టమాటేసి
అవునండి
కాల వినపస్ తస్తదది
అవి ఇట్లా ఎక్కువా కొందరు అది దానేమంటా మన కోడుము
ఉమ్ ఉమ్ కుడుములు చేస్తారు
చేసుకుంటురు ఆవిరి
ఆవిరి కుడుములు
మ్మ్
మేం చేయచ్చా ఆవిరి కుడుములు
చెయ్యరా అండి అపి వినాయక్ చౌతికి విష్ గుండ్రాలు ఇష్టం అళ్ళే చేసుకుంటాం వినాయక్ చవితి
అనిప పొడుగులు చేస్తారు చిక్కుడు పొడుగులు చేస్తారు
ఇంకేంటి
చిక్కుళ్ళ్ చిక్కుళ్ళు పెద్ద పెది చిక్కుడు గింజలతోటి పాచి చిక్కుడు గింజలతోటి కూడా కుడుములు చేస్
అవునా
ఆ బియ్య పిండేసి ఎల్లిపాయ జిల్కర
మ్మ్
ఏషి
ఊహు
ఆ పిండి ఈ గింజలేషి కలిపి మంచిగా కలిపి ఇట్లా ముద్దల్లాగా ఇట్లా పిసుకుతారు పిసుకి ఆవిరి కుడుములు చేస్తారు
ఆ అంటే నేను
ఉడికిన్ తర్వాత పచ్చి నూనెలో అద్దుకొని తినాలవి మంచుకుంటాయి టేస్ట్ పచ్చి నూనె మన మంచి నూనుంటయిగా ఇప్పుడు మన మంచి నూనుంటాయి గదా
అవును
అది కొంచెం గిన్నెలు వోసుకొని అద్దుకుంటూ తింటే టేస్ట్ ఉంటాది
అ అంటే యూట్యూబ్ లో చూసిన గద ఎప్పుడు చేసుకోలా మేము
మ్మ్
యూట్యూబ్ లో చూసినంగానే ఎప్పుడు చేేసుకోల
ఒకసారి మా ఫ్రెండ్ తీస్కస్తే మేం తిన్న మంచుగున్నాయి చకుడు కుడుములు
ఆ
మ్మ్
ఇంకేం వెరైటీలు తిన్నారు మీరు
పచ్చికందికాయ ఉడక పెట్టుకుంటరా మీరు
కందికాయలు ఉడకవేట్టుకుంటాము పల్లికాయలు ఉడకవేట్టుకుంటాము.
నేన్ అయితే ఈసారి పచ్చియి కందికాయ బాగాతిన్న ఇక్కడ చాలా వస్తాయి మాకు
ఆ
ఆరోగ్యానికి మంచియి గదా పచ్చియి గింజలు
అవును
బఠానీ బఠానీ కూడా వచ్చింది బాగానే
బఠానీ మేము టమాటా బఠానీ అండుకుంటము.
మ్ వట్టిగా ర్ వాటిని పోపేసు పొందింటే కూడా మంచి టేస్ట్ ఉంటుంది కదా పొద్దున
ఆ అవున్ వుడాకబెట్కొని కారం ఉప్పు జ సేమ్ కాబట్టి పోపులు ఎసుకుంటే కూడా బాగుంటది. ఇంకా పనీర్ తోటి మంచిగా ఉంటాది పనీర్ బటాని ఆలు ఆలు ఆలుగడ్డతో నయితే
మంచిగా టేస్ట్ ఉంటది.
హుమ్ ఆలుగడ్డలు ఏసుకొనితింటే బట్టరు
ఎండకాలం అయితే ఇవన్నోస్తాయి.
చలికాలం అత్తయి.
ఆ సరికాలంల ఎక్కువ వస్తాయి ఎండాకాలంలా ఎక్కువ దొరికయి.
అవు బాగాత్తే
చాలా టేస్ట్ టేస్టీగా ఉంటాయి ఇవన్నీ
ఓకే అండి.
సరేనండి బాయ్